తిన్నవ
హలొ ఆ తిన్నారా నువ్వు తిన్నవా ఏం చేస్తున్నావు
నేనా ఇప్పుడే టివి లో ఒక జూరాసిక్ పార్క్ మూవీ చూస్తున్న డైనోసోర్స్ ని మళ్ళీ తెచ్చుకొని ఒక పార్క్ క్రియేట్ చేస్ చార్ అందులో చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది నిజంగ ఫ్యూచర్ లో అలాంటి చూడల్సి పార్క్ బిల్డ్ చేయడం పాసిబుల్ అంటావా
ఉమ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ రా చాలా సైంటిస్ట్ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నారు కానీ రియాలిటీ సినిమా కన్నా చాలా డిఫరెంట్ ఇది
ఫస్ట్ ఎందుకు ఎగ్జిట్ ఎక్స్టింక్ట్ అయ్యాయి
ఆ సైంటిస్ట్సు ప్రకారం నియర్లీ సిక్స్టీ సిక్స్ మిలియన్స్ ఇయర్స్ క్రితం ఒక గియంట్ ఆస్ట్రాయిడ్ ఎర్త్ ని హిట్ చేసింది
అది క్లైమేట్ ని కంప్లీట్ గా మార్చేసింది కదా
ఆ ఎగ్జాక్ట్లీ ఇంకా చాలా ప్లాంట్స్ అనిమల్స్ సర్వైవ్ అవ్వలేకపోయాయి అసలు
మరి డైనోసర్స్ డిఎన్ఏ దొరికితే మళ్ళీ క్రియేట్ చెయొచ్చా
ఆ అదే బిగెస్ట్ ప్రాబ్లమ్ అసలు
ఎందుకు ఆలా
ఎందుకు అంటే డిఎన్ఏ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు కంప్లీట్ గా సర్వైవ్ వ అవ్వదు కదా
మరి వీళ్ళు ఆ జూరాసిక్ పార్క్ వీళ్ళు మస్కిటో బ్లెడ్ నుంచి డిన్ఎ తీసుకున్నారు కదా
ఉమ్ అది సినిమా ఇమాజినేషను రియల్ సైన్స్ లో కంప్లీట్ డైనోసర్ డిఎన్ఎ దొరకలేదు
మరి ఫ్యూచర్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయితే
టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా కంప్లీట్ డిఎన్ఏ లేకుండా ఎగ్జాక్ట్ డైనోసర్ క్రియేట్ చేయడం చాలా డిఫికల్ట్
ఉమ్ మరి సాయింటిస్ట్ బర్డ్స్ ని డైనోసర్స్ డిసిమ్ టైంస్ అంటారు కదా
ఆ అవును బర్డ్స్ ఎవాల్యూషను ప్రకారం వాళ్ళది ఇంకొ డైనోసర్స్ ఆ డీసెంట్ టైమ్స్ అని ఎవిడెన్స్ ఉంది
అంటే చికెన్ కి డైనోసర్ కి ఏమైనా రిలీషన్ ఉంటుందా
చాలా డిస్టెంట్ రి రిలేషన్ ఉంది
ఓహో నాకు తెలీదు
ఆ చాలా మంది సర్ప్రైజ్ కూడా అవుతారు
మరి సైంటిస్ట్స్ బర్డ్స్ డిఎన్ఎ మోడిఫై చేసి డైమెన్షన్స్ లాగ్ ఆ మన్షి వొచ్చ
ఆ కొన్ని ఎక్స్పరిమెంట్స్ జరుగుతున్నాయి కానీ కంప్లీట్ డైనోసర్ క్రియేట్ చేయలేదు ఇంకా
ఒకరి మంటే మరి సపోజ్ క్రియేట్ చేశారు అనుకో పార్కుల పెట్టడం సేఫే అంటామా
చాలా డేంజరస్ ఎ
ఎందుకు
ఎందుకు అంటే హ్యూజ్ కర్వి ఆ స్ డైనోసర్స్ ఎస్కేప్ అయితే హ్యూమన్స్ కి డేంజర్ కదా
సెక్యూరిటీ స్ట్రాంగ్ గ పెట్టొచ్చు
ఆ పెట్టచ్చు కానీ టెక్నాలజీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందో తెలీయదు కదా
ఆ ఎలెక్ట్రిసిటీ పోయిన
ఆ గేట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా
అంటా ఆ సినిమాన కూడా అలానే జరిగింది
ఆ ఎక్జాక్ట్లీ ఉమ్
మరి డైనోసర్స్ ప్రెజెంట్ క్లైమేట్ లో సర్వైవ్ అవుతాయి అంటావా
ఎగ్జాక్ట్ గా చెప్పలేము
ఎందుకు అలా
ఎందుకు అంటే ఎర్త్ క్లైమేట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో చాలా మారిపోయింది కదా
ఇంకా ఫుడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుందా వాటికి
ఆ చాలా పెద్ద ప్రాబ్లం మే ఉంటుంది వాటికి
పక్క టీ రెక్స్ కి రోజు కి ఎంత ఫుడ్ కావాలి
చాలా ఎక్కువ మీట్ అవసరం ఉంటుంది అని సైంటిస్ట్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు
మరి హెపీ ర్స్ డైనిసర్స్ కి
వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ లో ప్లాంట్స్ కావాలి
ఆహ మరి ఏమైన డిసీజెస్
డిసీజెస్సు ఉ దాని గురించి ఓస్తే ప్రజెంట్ బాక్టీరియా అండ్ వైరేసెస్ ఇమ్యూనిటీ ఉండకపోవోచ్చు
ఓకే మన ఉమెన్స్ కి డేంజరస్ ఆ
ఆ అన్నోన్ డిసీజెస్ పాసిబిలిటీ ఉంటుంది
సర్చ్ చేస్తున్నాన్ ఇప్పుడు
ఊమ్ ఎందుకంటే జెనటిక్స్ ఇంప్రూవ్ చేయడానికి
మెడిసిన్స్ కి యూజ ఉంటుందా
ఆ ఉంటాది ఖచ్చితంగా
అనిమల్స్ సేవ్ చేయ్డానికి కూడా హెల్ప్ చేస్తుందా
ఆ ఎగ్జాక్ట్లీ చేస్తుంది
మరి జులాసిక్ పార్క్ బీచ్ ఏమ్కన్నా వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడం బెటర్ కదా
ఆ నా ఒపీనియన్లో అది కరెక్ట్ అసలు
ఊమ్ అలా ఎందుకు అనుకున్నావు
ఎందుకు అంటే ఎగ్జిస్టింగ్ స్పీసీస్ ఆల్రెడీ డేంజర్ లో ఉన్నాయి
అవునవును కరెక్ట్టే టైగర్స్ ఎలిఫెంట్స్ కానీ రినోస్ కదా
ఆ కరెక్టే రా
అనిమల్స్
ఆ చాలా సైంటిస్ట్ అదే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు అసలు ఆ విషయం పైనే
ఉహు మరి ఏ అండ్ జెనెటిక్స్ కల్సి ఫ్యూచర్ లో మిరాకిల్స్ క్రియేట్ చేస్తాయా
చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి వాటికి కానీ ఎథిక్స్ ఇంపార్టెంట్ కదా
ఆహా ఎథిక్స్ అంటే
సైన్స్ చేయగలిగిందంతా చేయాలి అని కాదు సొసైటీకిి మంచి అయితే మాత్రమే చేయాలి
ఊమ్ అవును అది చాలా మంచి పోయింట్
ఊమ్ థ్యాంక్స్ రా
మరి సపోజ్ జురాసిక్ పార్క్ ఓపెన్ అయితే నువ్వు విజిట్ చేస్తావా
గ్లాస్ పాల్ వెనక నుంచి మాత్ర మాత్రమే చూస్తా నేను
అంతేలే నేను కూడా దగ్గరికి వెళ్ళను ఆంట్ అంటే లైఫ్ లాస్ట్ డే అయిపోతుందప్పుడు
ఆ అవునవును కరెక్టే
మరి ఫైనల్ గా జురాసిక్ పార్క్ ఏమైనా రియాలిటీ అవ్వొచ్చా ఆ మూవీ
ప్రెజెంట్ సైన్స్ ప్రకారం కంప్లీట్ జురాసిక్ పార్కు ఆల్మోస్ట్ ఇంపాజిబుల్ అవ్వొచ్చు
మరి ఫ్యూచర్ లో
ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు ఫ్యూచర్ లో అంటే కానీ డైనోసర్స్ కన్నా జెనెటిక్స్ రీసర్చ్ మెడిసిన్స్ అండ్ కన్ కన్జర్వేషన్ కి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది
నేను ఈ డిస్కషన్ నుంచి ఒక లెసన్ నేర్చుకున్నా
ఏంటది
సైన్స్ ఇమాజినేషన్ని రియాలిటీకిి దగ్గరగా తీస్కొస్తుంది కానీ ప్రతి టెక్నాలజీని యూజ్ చేసే ముందు సేఫ్టీ ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాలి
ఆ ఎక్సలెంట్ కంక్లూజన్ ఇచ్చావు అసలు లాస్ట్కి
చాలా థ్రిల్ంగ్గా ఉంది కదా ఈ డిస్కషన్
అవును నాకు కూడా అలానే అనిపించింది ఇంకా మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి సైన్స్ ఎవిడెన్స్తో ఆన్సర్స్ ఇస్తుంది
హు నెక్స్ట్ టైం వెరె టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం ఎంటి
ఆ చేద్దాం చేద్దాం హలో
ఉహ్ చెప్పు ఏం చేస్తున్నవ్
ఏం చేయలేదు ఊర్కి అట్లా షాప్లో కూర్చున్నా ఎవర్లే ఇవళ నేనొకటే ఉన్నా ఇంట్లో. మా అమ్మ పొద్దునే పనికిపోయింది.
అవ్నూ.
హూ నువ్వు ఏం చేస్తున్నావ్.
పర్కోని ఉన్న.
ఆహ్ ఏందో మాకైతే ఇది ప్రాజెక్ట్ వర్క్లో అన్నీ ఇంకా నెక్స్ట్. మంత్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది టెన్ కైపోతుంది నెక్స్ట్ మంతు.
సర్టిఫికెటిస్తారన్నారు.
ఏందిరా సర్టిఫికేట్ అ ఆ ఇస్తారు లస్ట్లో లాస్ట్లో అది కూడ. దీంట్లో కష్టము తెల్సా అది లాస్ట్ వరకు ఉండడము. ఒక్కొకర్ని రిమూవ్ చేస్కుంటే వస్తారు అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి.
అవ్ట్
ఊ.
రోజు అటెండ్ అవ్వాల్సిందేనా.
ఆ ఒక్క రోజు అటెండవ్వకపోయినా. ఆ పర్మిషన్ లేకోకుండా తీసేస్తారు. ఉహ్ సర్లే మళ్ళీ మాట్లాడ్దాం. ఊ సరేరా. బాయ్.